హలో
హలో
బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
అ ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఖాళీనే చదువుకోవాలి చదువుకో చదువుకుంటాము ఇంకా ఇంకొద్దిసేపు అయితే అవునండి తిన్నామండి మీరు
తిన్నాం అండి ఏం కర్రీ
సొరకాయ పప్పు సొరకాయ చేసిండ్రు మీ దగ్గర
ఇంకొంచం మీ వాయిస్ స్ట్రక్ అయితుంది
ఆచ
ఆ వినిపిస్తుంది
ఆ మీ దగ్గర ఏం కర్రీ అండి
హలో
ఆ మీ దగ్గరా
మాది ఈరోజు పప్పు
పప్పు నా మీరే చేశారా అవునా మీరే చేశారా
అ
అవునండి అవునండి జొట్లో డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అంటే చుండ్ర ఎక్కువ అవుతుంది ఎలా తగ్గాలో మీకు తేల్సా చిట్కాస్ ఉంటాయి కదా చిట్కాలు ఆ
అంటే ఆయిల్ ఒకటి పెడతాము ఇంకా దానికంటే తెలీదంత
అవునా చాలా డాండ్రఫ్ అసుతుంది ఆ హలో చాలా డాండ్రఫ్ అస్తుతుంది అందుకే అడిగానండి
కరివేపాకును మందారం నూనెలో పెడితే తగ్గిద్దని అంటారు అ నాకు తెలిదంతా
న అండి నేను ట్రై చెయాలి డాక్టర్ ని కల కలవలనుకుంటున్నాను
అవున
ఆ
లేదంటే యూట్యూబ్ లో అయినా చూడండి
ఆ యూట్యూబ్ లో చూడాలి ఏదైనా బెస్ట్ ఛానల్ ఏ సా మీకు
ఉ తెలిదండి అంతా
ఓకే నేను చూస్తాను అలా అయితే యూట్యూబ్ లోనే
ఉమ్
ఏదైనా ఒకటి నాచురల్ రెమెడీసే పెట్టుకుంటా హెయిర్ కి అలా అయితేనే తగ్గ
ఇంకేం చేస్తున్నారంటడి ఎట్లాంది వాతావరణం మీ ద గ్గ రా
ఆ ఇందకట దాకా బాగా ఎండ కొట్టింది సడన్ గా కూల్ అయిపోయింది చేంజ్ అయిపోయింది క్లైమేట్ అంతా
అవునా
మీ దగ్గర
మా దగ్గర చాలా ఎండ ఉంది
అవునా
అవును
ఉహు ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదా మరి సమ్మర్ అనేసి
డీ ఎండకి ఎక్కడికి వెళ్ళట్లేము ఇంట్లోనే ఉంటున్నా
అవునా అండి చాలా బాగా అసలు కు మేము కూడా సేమ్ ఎక్కడికి వెళ్ళాలి పరిస్థితి లేదు ఎండలు బాగా కొడుతున్నాయి
ఉమ్
వడదెబ్బ తాకుద్దేమో అని భయమైతుంది ఆ ఏంటండి
ఈవినింగ్ టైమ్ లోనే వెళ్తే వెళ్ళాలిగా బయటికి
హు అంతే అదొకటే చ ఆప్షన్ ఉంది మనకి ఇంకా వెళ్ళనికి ఎండాకాలంలో బయటికి వెళ్ళలేం
అవునవును
అవునండి ఇంకా ఇంకేమి చేస్తున్నారంండి
ఇంకేం లేదండి
అవునా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది సౌండ్స్ వస్తున్నాయి
ఉమ్ ఉంట్ బయట ఐస్ క్రీమ్ బండి వచ్చింది అది సౌండ్ ఆ
మీ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి ఇంకా
ఆ మా ఇంట్లో మల్లెపూవ్ చెట్టుంది గులాబీ చెట్టుంది
అన్ని పూల మొక్కన్నాయంండి
అర్ధం కావట్లే అండి
అని పూల మొక్కలున్నాయా అంటున్నా
అంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి జామ చెట్టు ఉంది
అవున అండి అవు నేను యాచనల్ తినడం బెస్ట్ కదా మా దగ్గర కూడా అంతే జామ చెట్టు ఆ ఇలా ఉన్నాయి
అవునా
మీకు ఆ మీకు కేనా
హలో వాయిస్ కొంచెం ఇది స్ట్రక్ అయితుంది
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
అంటే మీ ఫేవరెట్ కర్రీ ఎలా కుక్ చేసా ఆ మీ ఫేవరెట్ కర్రీ కర్రీ ఎలా కుక్ చేయాలో చెప్తారా కొంచెం
నాకు ఎక్కువ ఫేవరేట్ అంటే చికెన్ ఇష్టము
అవునా ఎలా చేసి అంటే ముందే మసాలా కొట్టి పెట్టుకుంటారా లేదు జస్ట్ మసాలా యాడ్ చేసారా బయట నుంచి కొనుకొచ్చింది
అంటే మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము
అవునా ఏమేం ఎలా చేస్తారు
అను చికెన్ మసాలా ఒకటి బయట తెస్తాము ధనియాల పొడి వెస్తాము అందులో
అవునా అంటే చెక్క బిర్యానీ ఆకు లవం లవంగాలు అనసపువ్వు అన్నీ వేయించ చేసి డ్రై చేసేసి ఉం
బిర్యానీలో అయితే వేస్తాము ఆ కర్రీలో మాత్రం వేసుకోము అవి
ఆ ఇవన్నీ మెంతులు కొన్ని ఇట్లా వేంపి పొడి కొట్టుకొని చికెన్ మసాలాలు వేస్తారు కదా అక్క
ఆ అంటే ఆ చికెన్ మసాలా అంటే బయట నుండే తీసుకొస్తాము ఇంకా అవన్నీ కలిపేటి దా ఇగా బిర్యానీలోనేేసి కలుపుతాము
ఆ మా ఉం నాకు మా అక్కే చెప్తుండే ఇలా చెయ్యాలి అనేసి అందుకే నాకు తెలిసింది
ఆహా అవును అంటే కొంతమంది ప్రిపేర్ చేస్తారు అట్లా
అవునా అవునా
తీగ ఉండాలని ఘాటుగా ఉండాలని చేస్తారు
అవునా అండి ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళారా ఇంకా మీరు ఈ మధ్యలో
లేదండి మీరేళ్లారా
లేదండి తిరుపతి వెళ్లాలని ఉంది తిరుపతి కాణిపాక ఇలా వెళ్ళాలని ఉంది కాని ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి
అవునా ఎప్పుడు వెళ్తారు మరి ఎప్పుడు ప్లాన్ చేస్త కుంటున్నారు
ఇంకా ఈ సమ్మర్ అయిపోయాక అంటే స్టడీస్ అయిపో వెళ్ళాలనుకుంటున్నాం
అవునా
అవునండి
ఇంకా
మీ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు ఏం చేస్తున్నారు
ఏం లేదు అందరు ఖాళీ అండి చదువుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఖాళీ ఉన్నారు అవునండి మీరు బిగ్ బాస్ చూస్తారా
లేదండి చూడను నేను
అవునా బిగ్ బాస్ బాగుంటుందండి అంటే అంటే నేను చూసేది ఈ సీజన్ అయిపోయింది కదా
అవును
అవును అయిపోయింది బాగుంటాయి బిగ్ బాస్ ఇంకా మీరు ఏదైనా మూవీ చూసారా మంచి మీకు నచ్చిన మూవీ
ఆ చూస్తాను
ఏం అంటే ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ చూస్తారు మీరు ఇంకా
అంటే ఏదన్నా ఇంకా మంచి ఉంది అనింటే ఆ సినిమాస్ ఆ ఆ మూవీస్ అయితే చూస్తాను
అవునా అంటే మీకు నచ్చిన మూవీ అండి ఈ మధ్యకాలంలో
బల్గం సీనిమా మొక్కటి చూసిన ఇంక అప్పటి నుంచి ఏం చూడలేదు నేను
అవునా బలగం అవునండి బాగుంటాది అది
ఆ చాలా బాగుంటది
అవును విలేజెస్ లో ఆ మూవీని షోలాగా వేశారు కదా హ్మ్ అంటే రిలేషన్స్ మంచిగా ఉండాలి అందరు ఇట్లా బ్రేక్ చేసుకుంటున్నారని అందరికి ఒక పాఠం చెప్పాలని ఏషిర్రు అనుకుంటా అది
ఆ అవునవును
ఆ
అంటే ఇక దాన్ని చూసి అయినా కొంతమంది రిలేషన్స్ కలుస్తారు అన్నట్టుగా
లు ఏషారు మూవీలో విలేజెస్లో ఆ మా తాతయ కాంచి మా నాన్నమ్మ కాంచి ఆ మూవీ పెట్టు పెట్టు అనేసి అడుగుతుండే చూడాలని ఉంటారు వాళ్ళు ఏడుసారు ప్రతిసారి ఆ మూవీ చూసినప్పుడల్లా
హు అందులో కంటెంట్ అనేది బాగుంటుంది
అవునండి బాగుంటాయి మూవీ కూడా
అంటే అన్ని ససినిమాల్ల కాకుండా ఇది వేరే డిఫరెంట్గా ఉంటది అంటే రిలేషన్స్ ని కలపడము
అవునండి ఆ అవునండి
అ
మీకేమన్నా జ్యువలరీస్ ఉంటాయి. కదా అంటే ఎలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ తీసుకోవడం ఇష్టం, అంటే ఇప్పుడు బంగారం రేట్ పెరిగింది కదా.
ఉ అవునండి
తీసుకుంటున్నారా
అంటే ఇప్పటి వరకు అయితే ఏమి తీసుకోలేదు అదే ఇంతకు ముందు తీసుకున్నవే ఉన్నవి వన్ గ్రామ్ గోల్డ్ వి అవ ఉన్నవి
ఉ ఇప్పుడు ధరలు పెరిగినంక అస్సలు కోణాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా
ఆ అవును కొనలేని పరిస్ స్థితి ఇంకా
అవునండి
ఉ మీరు కొంటున్నారా
మేము కూడా అష్షలికి కొనలేని పరిస్థితి అష్షలికి
అవునా
ఉమ్ ఇంకా
దండి గోల్డ్ వెండి రెట్ చాలా పెరిగింది
అవునండి పెరిగినాయ్ చాలా కొండ్లేము అసలు ఇప్పుడు అవి అవి తగ్గినాకనే గుణాలింగా
ఆ ఇంకాయ ఎంద దగ్గి యో ఏమో ఇక పెరుగుతూనే ఉన్నాయి అవి
కొనలేం అమ్మలేం ఇప్పుడు బంగారాన్ని మనం
ఉమ్ అవును ఎవరికైనా పెట్టేదింటే ఇంకా వాళ్ళు
ఆ ఇప్పుడు పెళ్ళళ సీజన్ వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి బంగారం పెట్టాల అంటారు ఎలానో అర్థం కూడా కాదు అసలకి
అవునవును టై అదే ఇప్పుడు అదే బంగారం రేట్ మాత్రం చాలా
ఊమ్ ఇప్పుడు ఇప్పుడు పెళ్ళీలు చేసుకొళ్లంటేనే ఫుల్ కష్టం ఉంటది.
అవును.
ఉమ్ ఇంకా?
వెండికి గుడా అంతే రేటుంది వెండి గుడ చాల పెరిగింది.
అవునండి. వెండి గుడా
ఆ
ఊమ్ మీకూ అలోవెరా ప్లాంట్ తెలుసా కలమన్ ఆ కలమంద. అంటే అ ఇంట్లో ఎట్టుకుంటే మంచి ఇది అంటరు గదా
ఊఁ అవును అంటరు చాలా మంది అంటరు అంటే ఇంట్లో ఉంటే మంచిదని
ఉమ్ ఫేస్ కెట్టుకున్నా మొటిముల పోతయి ఆయిల్ అంటే జిడ్డుగా జిడ్డు స్కిన్ ఉన్న వాళ్ళకీ పోతది అని అంటరు గదా
అవునవును అది కుడా కొంతమందికే పడుతదీ కొంతమందికి బడనే పడదు అది. ఉ.
నేను అదే తెచ్చుకుందామని అనుకుంటున్నా నా ఫేస్ పైన అన్నీ పింపుల్స్ అం మొటిమలు అయినాయన్న మాట. తెచ్చుకున్నామనీ ఉమ్ చూస్తున్నాం అందులో అంటే మీకు ఏమైన్న ఐడియా ఉందా దాని గురించి అనేసి జెల్ అలోవేర జెల్ తెచ్చుకుందామని అనుకుంటున్నాం.
తెచ్చుకోండి ఒకసారి ట్రై చేయండి.
ఆ పెట్ కున్నంకా చూద్దాం రిజల్ట్స్. ఏమైతే అనేసి
ఆ, అవును. మనం గుడ ఒకసారి వాడి ఇగనీ తెలుస్తది.
అవును. ఇట్ల మాయిశ్చరైజర్ ఆ సన్ స్క్రీన్స్ ఏమైన్న వాడ్ ర మీరు అంటే, ఫెయిర్ అండ్ లవ్లీ? ఆ ఫెయిర్ అండ్ లవ్లీ వాడతర మీరు?
ఊఁ, సాఫ్ట్ టచ్ వాడతాను నేను.
ఆ ఒకే. బట్టలకి వేసారు కదా
ఆహా అది కా అదు వేరేది
అవునా అవునా అండి సరే అండి మరి